హలో
అ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ అక్క
లేసినావా
ఆ ఇందాకలేసి టిఫిన్ కూడా చేసిన
కరెక్టు
అటుకులు ఉప్మా
అటుకులు ఉప్మా తింటున్నావా నువ్వు
నచ్చదు కానీ ఏం చేస్తారు ఆకలి అవుతుంది మన మధ్యాహ్నంలో పూగా ఉండదని
సూత్తావు తొమ్మిది అవి త్రీ మంత్స్ కచ్చితంగా ఉంటాయా అవి
ఆహా ఇప్పుడు ఈ గ్యాస్ షార్ట్ ఏజ్ ఉంది కదా
ఓకే ఓకే గ్యాస్ అయిపోయింది విష్ణు
పాపం చేస్తారు మ్ నార్మల్ గా అయితే అటుకులు ఉప్మా పెట్టారు పెట్టలే ఇంకా ఇంతవరకు నాకు ఈ గ్యాస్ ఎక్కడ ఉంటే అక్కడ పెడతారు తిన్నవా అక్క చేసిన రా వంట అయిందా
అకా దోశలు వేసిన చట్నీ వేయాలి
అవునా మంచింద ఉంది మీ పని అసలు మాకైతే ఇక్కడ పెట్టింది తినాలండి
ఏ మీకు ఇప్పుడు మీకైనా గ్యాస్ అయిపోతే ఇంటికి పోయినా మీకు పెద్ద రిస్క్ ఏమి ఉండదు ఇప్పుడు మాకు ఇంట్లో అయిపోతే ఎంత బాధ మాకు ఒకవేళ అయిపోయినా ఒకవేళ మిమ్మల్ని అక్కడ ఉంచుకో కున్న సార్లే టెన్షన్ పడతారు తప్ప మీకేం తర్వాత ఫుడ్ వచ్చి మంచి ఫుడ్ పెట్టలక ఇబ్బంది మీద అంతే
ఆ అక్క ఇప్పుడు ఏద రీల్స్ చూ నేను కేవైసీ లో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుంట గ్యాస్ వస్తుంది
అవును నేను మొన్న వే టూ న్యూస్ లో కూడా చూసిన ఏమేసి అప్డేట్ చేయించుకోవాలంటారు మళ్ళీ ఇప్పుడు థర్టీ ఫస్ట్ వరకి ఎకనమిక్ ఎలా ఏజ్ గద అది సంవత్సరం ఎండయితుంది కదా ఎండయి మన కొత్త సంవత్సరం స్టార్ట్ బ్యాంకులలో కూడా ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ అట టూ ఫిఫ్టీ అన్నా ఫైవ్ హండ్రెడ్ అన్నా థౌజండ్ అన్నా ఖచ్చితంగా ఉండండిట
అవునా అయినా ఉంటే బెటర్లేదుక మళ్ళీ ఇప్పు యాస్టెస్ అయిపోతున్నా అప్డెట్ చేసుకోకడదు మొత్తానికి రాకుడదు
అవున్లే ఎందుకంటే ఈ స్కామర్స్ ఇవన్నీ ఎకంటే మనం అట్లా అంటే మన అకౌంట్ లేదాని అని తెలుసుకోవడానికి కూడా కొన్ని
ఊక బుక్ చేసి లేకపోతే అక్కడికి వెళ్ళి కొనుకోచొని ఇదంతా చేసే బదులు
అవును మొన్న ఫోన్ పే క్రియేట్ చేసుకుంట చేసుకునావ
ఆ చేసుకున్న అక్క
మ్ పనిచేస్తుందా
ఆ పని చేస్తుంది బ్యాంక్ అకౌంట్ లేకుండా కూడా పాన్ కార్డ్ తో కూడా వచ్చింద నా అకౌంట్
నాకు అసలు నేను నా నాకు అకౌంట్ అప్పుడు నాకు అకౌంట్ ఉండే కాని దానికి ఏటీఎం లేకుండే ఎ నేను చానా రో మ్ అసలు ఫోన్ పే క్రియేట్ చేసుకుని వేసుకున అమ్మదే యూజ్ చేస్తున
అదే అట్లా పాన్ కార్డ్ ఆధార్కార్డు టు ఇప్పుడు అకౌంట్ తీసుకోవస్తుంది అప్పట్లోన అయితే బ్యాంక్ అకౌంటట్ హె ఉండాలి, అదిది వేయించుకోవాలని ఉండ, ఇప్పుడైతే అది ఏం లేదు ఆధార్ కార్డు తో కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే
అప్పుడు ఆధార్ అ తమ్ముడు కూడా అప్పుడు ఆధార్ కార్డు తోటే చేసిండు కానీ నాక్ అప్పుడు ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అప్ లేకుండే, ఈ ప్రాబ్లం అయింది
ఆ కొచ్చచు ఓ ఇప్పుడు అన్ని అన్నింటిలలో అట్నే వస్తుంది ఒకప్పుడు ఏ పెద్ద దాంట్లో అయినా బ్యాంక్ ఉండాలి ఆ బ్యాంక్ బ్యాంక్ బుక్ ఉండాలి పాస్వర్డ్ ఉండాలి అన్న ఉండాలి ఇప్పుడు అసలు ఏం లేదు
బాగానే అప్డేట్ అయితుంది అసరే ఒక ఒక సైడ్ అప్డేట్ అవుతుంది ఒకసారి ఆగం అయితుంది
మీరు పండక్కి వళ్తున్నారేమోట కదక్క బాబాయ్ వాళ్ళు
ఆ వెళ్తున్నా రేపు మార్నింగ్ అన్నా రేపు ఆఫ్ఫ్టర్నూన్ వరకు వెళ్త ఇగ
ఈరోజె ఎల్తవ అక్కా
లేదు ఇగ రేపు వెళ్తా ఎల్లుండి దర్వాజలు వచ్చి
రేపెళ్తున్నావా
మ్మ్
ఒక రోజు ముందే పోతే బాగుంటది
అందుకే ఒక రోజు ముందే పోవుతున్నగద మొన్నయితే
గద రేపు అనుకో ఎల్లుండే ఉంటది కాబట్టి అన్నయ్య ఇప్పుడేం చేస్తుండు అక్క
ఏం లేదు ఇంకా పడుకోవాలి లేవో లేదో అంటు లేపి ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పలే
ఎయిట్ ఐతుంది ఇంకా లేవలేదా ఇప్పుడైతే మా క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా అఫన్నా రైతే
ఇగ అట్లాగ వస్తయ్ ఇగ అప్పుడు మార్నింగ్ లేసినం ఇద్దరం గనీ, కొంచెం ఇయర్ పెయిన్ వచ్చిందనంటే మళ్ళీ పడుకున్నాడన్న
అవునా అయినా డ్యూటీ
అదే కా మళ్ళీ ఈ బడ్స్ కూడా వాడ తుండు కదా ఎప్పటికిీ ఫోన్ లో బర్డ్స్
అట్లా ఏం ఎఫెక్ట్ ఇస్తుందో ఒకొక్కడు ఏదో ఏది వాడినా ఒకటే సరి ఇవ్వలేదు ఎఫెక్ట్
ఆ అదే కరెక్ట్గానీ ఇంద నేను రీల్స్లా చూస్తుండే ఫస్ తొందరగా పెళ్ళిపోతున్నాయంట
నాకు కూడా టెన్షన్ అయింది, బర్డ్స్ వాడడమే మానేసిన కొని అట్లా పెట్టుకున్నా అంతే తప్ప ఇక వాడడమే లేదు.
వాడతలే గనీ ఎక్కువ వాడను క్లాసెస్ టైమ్ లో ఉన్నప్పుడు వాడిన ఇట్ల ఫ్రీ టైమ్లా
నేను దాదాపు నా పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, వన్ టూ టైమ్స్ అది కూడా జస్ట్ బ్యాగ్ లో పెట్టుకొని పోయినా కావచ్చు కాని, ఇంకా యూజ్ కూడా వేయలేదు తెలుసా, బస్సు లో పోతుంటే సాంగ్స్ వినడానికి అప్పుడప్పుడు పెట్టుకుని అంతేగా
అవునా ఏ మేడం అడుగు
ఏం జేస్తున్నావ్ మరి అలా మీ ఫ్రెండ్ గీట్ల అందరు బాగున్నారా
ఆ అందరు బా ఇందాకే మా మేడం వచ్చి మరి ఆడు
తిన్నావా నే
అందురు ఏగ్గొడతారని భయమైతుంది
ఏ అంటే కొత్త కొత్తయి తిన్లేం కదా
ఎవరు దింటారు అట్లా
ఎవరికైన ఇబ్బంది ఉంటది తింటున్నారా మరి అందరు మంచిగ
మరి మంచిగ చేసిండ్ర అదన్న
ఆ బానే చేసిండ్రు అక్కబానే ఉంది తిన్న కాడికి అయితే నేన్ తిన్నా కదా
అంటేది నార్మల్ గా మనం ఇప్పుడు అటుకుల్ని ను మన ఉప్మా లాగ ఉడకబెట్టి యేస్తర అట్లా
ఆ అటుకులు ఉడకపెట్టరు అనుకుంట నానపెడ్
నానబెట్టాల ఇస్తార అసలు నా కూడా నేను ఎప్పుడు జూల్లే యూట్యూబ్ లో సెర్చ్ చేయాలని ఎట్లుంటుదో అటుకుల ఉప్మా అని.
ఆ బానే ఉంది చేసేదానికి అయితే బానే ఉంది. నాకు ఎట్లుదేత్తరో తెలివదు కాని ఉడకపెడతారు అనుకోంటున మే బి నానబెడితే పోపు కేస్తరు కావచ్చు అనుకుంటున్నా.
లేదు ఆ ఉడక పెడితే మరి ఇట్లా గుజ్జు గుజ్జు అయితది కావచ్
ఆ మళ్ళీ ఎంత నార్మల్ ఉంటనే
అంతేలే ఇగ ఏదో కష్టపడుకుంట ఏది పెడితే అది తింటుర్రా ఇగ
ఆ తినందప్ గ్యాస్ షార్టేజ్ ఉంది అంటవ్ గా అంతకు ముందు బానే పెట్టేది అన్నీ టిఫిన్స్ పెట్టేది అన్నిరకాలు
మరి మీ సార్ ఏమంటుండు ఇప్పుడు గ్యాసెస్ అయి వున్నాయి అంటన స్టాకు.
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొన్న అయిపోతే పక్కన ఎవరి దగ్గర నుంచో రెండు వేల గ్యాస్ మూడు వేల ఐదు వందలు ఇచ్చినాడంట అది అయిపోయేదాకా స్టార్ట్ చేసి అయిపోయినాంక. కాడికి పోతారుగ అందరు
ఆ సార్ వాళ్ళు పోత ఇప్పుడు వరికి లీవ్ ఇస్తా అన్నారా హాళ్డే
మాట ఇస్తా అన్నరూ ఒకేసారి అంటున్న
నీ గ్యాసులుతోటి వచ్చింది బాగుంది మాక అయిపోతే ఇంకా మాకంత రిస్కునో ఇంకా మా గ్యాస్ బుక్ కూడా లేదు అప్పుడు అమ్మ పేరు మీదనే తెచ్చుకున్నాం
ఇప్పుడు బుక్ చేయాలంటే అక్క పేరు మీదనే చేయాల డైరెక్ట్ కొనాల అక్కడ ఒకవేళ స్టాక్ అయిపోతే అక్కడ
ఇక బుక్ గ్యాస్ బుక్ చేపిచ్చుకుందాం అనుకుంటున్నా నా పేరు మీదని ఇక్కడ లోకల్ ప్రూఫ్ అతురంట ఏదన్నా ఒకటి ఉండాలిగా కరెంట్ బిల్లు మా పేరు మీద రాదు కదా ఇక్కడ ఉన్న ఓనర్ వాళ్ళ పేరు పైన వస్తంది ఏది తీసుకోవాలన్నా ఒకటి కరెంట్ ఫ్రూఫు కావాలంటారు ఇక్కడ ఇదే కావాలి
ఇపుడు ఇంటి పని చేసు పోతావా మనాలి
మళ్ళీ ఇంటికాడ చేసుకుంటే ఇక్కడ బుక్ చేస్తారో చెయ్యారో తెలియదు అసలు, తెలుసుకోవాలి ఒకసారి
ఉంటే
మీ ఇప్పుడు మీ గ్యాస్ మీ ఊడు మీ గ్యాస్ బుక్ కు పైనా లేదంటే నార్మల్ మీరు పెట్టేది ఉంటరా
అ అ అది
ఎవది
ఇండియన్ గ్యాస్
ఇండియన్ గ్యాసే కాని, ఇప్పుడు మీ మమ్మీ పేరు మీద ఉందా లేదంటే అసలు బుక్ లేకుండా మీరు డైరెక్ట్గా కొంటారా అంటున్నా
నేన్ డైరెక్ట్ కొంటాను అక్క మ
అవునా
అన్నా ఇన కూడా మేము ఎప్పుడు ఊర్లో తీసుకోలేదు కాబట్టి ఇక్కనే కొనుక్కొస్తారు డైరెక్ట్
అదే హైదరాబాద్లో మే మంచి బమ్మ కొందరికి ఎట్లనే అంటే మన ఇలాంటి వాళ్లేదు అదే ప్రాబ్లం, ఇంకోలా ప్రూఫ్ ఉండదు ఆ ప్రూఫ్ ఏది కొనలన్నా ఒకటిలో ఒకలి పడుతురు ఈ లోకల్ ఇపుడు కరెంట్ బిల్ లో మన పేరు మీద ఉండి బ్యాంక్ అకౌంట్ తీస్ ఉండపట్టే లోకల్ ప్రూఫ్ అడుగుతరు మళ్ళీ గ్యాస్ బుక్ చేస్ కుందామంటే బ్యాంక్ అకౌంట్ అన్న ఏదన్నా ఒకే ఇట్ల ఒకళ్ళు అడుగుతారు ఏది ఈవరు
ఈ లోకల్ ప్రూఫ్ లేనిది ఇక్కడ బతకడం కష్టం అయ్యే ఇక్కడనే ఉంటానవు గాని అక్కడ లోన్
చాలా ఇబ్బంది ఉంది అసలు ఎట్లానో ఏమో
ప్రతిది లోకల్